హలో స్వప్న ఇప్పుడు ఎందుకు కట్ అయిపోయింది.
కొన్నిసార్లు నెట్టు నెట్టు బాగోకపోతే కట్ అయిపోతుంది.
అవునా.
నెట్ సిగ్నల్స్ కట్ ఉండాలి హ్మ్ ఇంగిది.
ఆ వెయిట్ తగ్గాలి అంతే. నువ్వు వెయిట్ తగ్గి ఎక్ససైజ్లు చేసావా.
ఆ అండ్ వెయిట్ చాలా తగ్గినా మీ అందరి తెలుసు నేను ముప్పైఏళ్ళు ఉంటాను ముప్పైరెండు
నేను అం అ తగ్గిపోవాల అయితే నేను అసలు నేను ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఫైవ్ ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ టూ ఉన్నా.
నిను
తగ్గినట్టేగా సిక్స్టీ ఫైవ్ ఉండేది సిక్స్టీ టూ ఉండాలన్నావు మూడు కేజీలు తగ్గినట్టేగా
వెంగ్లీ ఏం లేదు ఏదన్నా ఏంలేద్ ఏ ఏదంటే ట్రాఫిక్ గురించి మాట్లాడుకుందాం.
అదే
చదువ్ చదువు చదువు చదువు జాబ్ మాట్లాడుకుందాం జాబు
చదువు ఆ చదువు ఏముంది అన్ని కామన్ గానే ఉంటాయి. నీకు నీకు ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్స్ కి నువ్వేం సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నా అంటే. ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా రీజనింగ్ అర్థమెటిక్ జీకే జనరల్ నాలెడ్జ్ ఆ మన నేవ్వొ ఇంకొకటి
న రేది రింగు రేది రంగ కడతే
అదే అతనికి బాగా వచ్చా
క క కరంట్ ట్పరుందు
ఆ
అబ్బా అవన్ని లేక పోలె లేక పోలె
ఆహా అమెనే అయన్ని చదవాలి నీకు ఇష్ట ఇక్కడ నా సబ్జెక్ట్స్ ఏంటి అంటన్నా
ఓ నా నా వద్దు అబ్బో అబ్బో. వదు బాగు కదా
చెప్పావు కదా అయితే స్వప్న రవికిిరణ్ కు చెప్పాను ఎట్లాగా మేము వీడియో ఒక రోజు కాల్ చేస్తే మేము ఇలాగో వీడియో కాల్ మాట్లాడు అదే వాయిస్ కాల్ మాట్లాడుకున్నాం ఉమెన్స్ డే కి కాదు కాదు స్వప్నం పుట్టిన రోజు రోజు చేస్తా కే మాట్లాడుకున్నావు అని చెప్పా చెప్తే అవునా అన్నాడు అవున అన్నా అయితే ఆ ఇలా స్వప్న ఇలా పాస్ అయిందంట అని చెప్పా అవునా అయితే కైబుర్గా ఎవరు వెళ్లారని అడిగితే నీవు అ అప్పుడు ఇలా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళారంట అని చెప్తే నేను కూడా రాయించుకుంటాను స్వప్న నెంబర్ నాకు ఇవ్వా అని అన్నా అని అన్నాడు
ఆహా ఓకే
ఆ మరి అందరికి రాస్తాడా తను
ఆ పనులు ఎక్క ఎక్క కదాకలే అక్కడ ఎక్కడో అ అనకాపల్లిలో ఎన్ని ఫ ఇకద
ఆ అవును
అంటే రా తనకీ తనకి దగ్గర తనకు దగ్గర్లో ఉండే వాళ్ళు చేసుకుంటే మంచిది
అదే లే
అంటే రా సుభంగ ఉంటది కదా
అవును ఉండాలి అదే తను ఏమంటున్నాడంటే ఆ నేను అంటే ఇప్పుడు మనీ అడుగుతున్నారంట కదా
అవునుంగా మనీ ఎప్పు అడుగుతున్నారు
ఆ దగ్గరగా ముప్పై వేలు అడిగారంట. రవి కేం నికి
అవునవును మా తెలుతే మనకి బాగా తెలిసిన అబ్బాయి కాబట్టి నేను నన్ను చిన్నప్పుడు చూస్తున్నారు ఆ అబ్బాయి అందుకు రాశాను రాకం రాయుడు
ఆ అదేలే
ఆ
హ్ ఇకేం స్వప్న స్వప్నా ఒకేల నీకు జాబ్ వొచ్చేస్తే నెక్స్ట్ ఏంటి.
నచ్చలేదు. జేసుకున్న అంతే
చ్చ
అదే సరే నా నాలుకా చేసుకుంట్రూ
అయ్యో అదేంటి ఇప్పుడు అమ్ అబ్బాయిలకి అమ్మాయిలకి కరూవే తెలుసా ఆ ఏమనుకున్నావ్ డిజే ఓల్టీ పర్సన్స్ ఉన్నారు చక్కగా నువ్వు నాకు లాగే కా నాకలాగ కూడా కాదు చక్కగా నువ్వు నడుస్తావు పనంతా చేసుకుంటావు
అయ్యో కానీ అది అసి అది వర్కౌట్ అవ్వలేదు వనీకి
తెల్లోడైతే వర్కౌట్ అవ్వదా
పెళ్ళి పెళ్ళి తెల్డు ఆ రెండు మనిషి
ఆ అదే తర్వాత తర్వాత ఆటోమేటిక్ ఇగ అన్ని జరీగిపో తం అంటే మనం ఆపిన ఆగం ఆనుకో కాకపోతే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను వేరుగా ఉంటలేదు లైఫ్ లో ఒక ఒకరు తోడు ఉండాలి కదా మనకి డిసేబూలిటీ పర్సన్స్ అనేసి సరికి లైఫ్ లో మనకి ఏ ఏప్పుడు ఒకలు తోడు ఉండాలి. నీకే కాదు నాకు ఉండలీ పీప్ ఇప్పుడు నా సిచ్యువేషన్ అసలు ఏం బాగోలే స్వప్ పూజిత చెప్పింది అంటగా
కానీ నేను మళ్ళ ఫీల్ అవుత ఏమో అని చేయలే
ఆ అదే ఆ ఫీల్ ఔటు కాదు తను ఎందుకు అ తొందరగా పబ్లిసిటీ చేసేంద నా అర్థం గాట్ల విజయదుర్గా కూడా కాల్ చేసా అడి నిన్నే
హ
హ్
నీ ఏ నేను నేను అందక చేయదు మళ్ళీ మళ్ళీ నువ్ ఫీల్ ఐతే నాకు నాకు బాధ కానిపితది
అదేలే స్వప్నా నీది చాలా మం నను స్వప్న బీ కూల్ కచ్చితంగా పైపు పాట్నర్ మంచోళ్లే దొరుకుతారు
అ ఆ జో తో
చూద్దాం కాదు ఎవరైనా తెలిసిన వాళ్ళు గానీ లేదు ఆ మీ డాడీకి తెలిసిన వాళ్ళు మీడియేటర్లు ఉంటారు కదా వాళ్ళతో ఏద న మాట్లాడి సెటిల్మెంట్ చేయించుకుంటే సరిపోద్ది
చుచూ చూదువులే అదంతా ఫెస్టేజి ఫస్ట్ ఐతద్దది జవురు అనే తదు పాపం త
ఉందంగో మన ప్రొడక్షన్ ఏం చెప్పనా జాబ్ జాబ్ జాబ్ ఉందంగో నెక్స్ట్ మినిట్ ఇంకా మనం మనం ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయటానికి రెడీలో ఉంటాం అ నేను ఇన్నాళ్ళు జాబ్ కోసమే ట్రై చేస్తున్నా జాబ్ ఎప్పుడస్తదో ఏంటో నేను కాలో చున్ ఉండిపోయింది
ఆవ్
ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషను జాబ్ ఒక్కటే
అ ద హ కదే నకుకు మ కదకుయితేతే పలేదు అంటే అండే నువ్వు ను బ ను బైకి మే ఎల్ ఎ ఎల కలుదా అన్నీ
ఇప్పుడు అలా కూడా వెళ్లే పోతున్నాం పెరిగే కొద్ది ఏమవుతుందంటే కాల బొరువు పొడి ఇ బరువు కాలమే పడిపోయి అసలు వెళ్లేపోతున్నాను నే నేను ఇంట్లోకి వచ్చాక చాలా లాభ అయిపెయినై నేను ఇంట్లో కొచ్చి వన్ ఇం వన్ ఇయర్ అవుతుంది నీ బర్త్ డే రోజునే మేము ఇంట్లోకి వచ్చాం
అవునవును గి గింతతోందు
ఆ కిందటి సంవత్సరం
అ ఈరోజంగి సంవత్సరం అయింది
ఆ పద్నాలుగో తారీఖుని ఇంట్లోకి వచ్చాము ఇంగా చెల్లికి చెల్లికి మే ఆటోమేటిక్గా ఇ ఇంట్లోకి వచ్చాక మ్యారేజ్ సెట్ అయిపోయింది ఉగాది ముందొచ్చి వాళ్ళు చూసుకుని ఏళ్ళారు ఉగాది తర్వా ఉగాది కండక్ట్ కుదఒచ్చి ఇంకొక ఇద్దరు చూసుకున్నారు తర్వాత శ్రీరామనమి అయినాక ఎంగేజ్మెంట్ అయిపేయింది ఏప్రిల్ ఇరవై మూడుకి పేళ్లయి కెన్ని
అయ్యో ఆహ్ ని ను ను ఆ నువ్వెంందు తచస్కోదు నువ్వు కూడా చేసుకో
చేసుకుంటా కానీ మనకు ప్రొడక్షన్ ఉండాలి కదా జాబు
అవునువును
నేను దానికోసం వెయిట్ చేస్తున్నా నాకు వన్స్ ఒక్కసారి జాబ్ వ ఎవయ్య నా మాట మా ఇ ఇట్లా వాళ్ళు ఎవరో ఏంట్రా ఎప్పుడు జాబ్ లేదు కాబట్టి పెళ్లి వద్దంట తున్నారు కాని వన్ సింగ్ కు ఒకక్కసారి ఎవ్వరు వింటేరు మనకి ఇప్పుడు మనకి కావాలి స్వప్న ఎందుకేనంటే మనకు లై ఒక క్కలో లైఫ్ లాంగ్ తోడు ఉండాలి
వు ఉండది ఉండది కాకపోతే మన కొద్ వాళ్ళు ఎలా ఎలా చూసుకుంటారు వాన్నది అదొక అని బా
ఇదిగో అది అది కూడా మన ప్రవర్తన బట్టే ఆధారపడి ఉంటది ఎందుకని చెప్పిన ఏ జరిగినా మనం మంచిగా అని తీసుకోవాలి ఇప్పుడు చెడు జరిగిందంగో ఏంటి దేవుడా నేను ఏ తప్పు చేసా చెడు జరిగిపోయిందని దేవుడిని నిల తీయకూడదు
అవును
నేను ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు కదా
అవును
ఆ నేను కోపంగా మాట్లాడినా కూడా నువ్వు నన్ను ఆ రిసీవ్ చేసుకునే విధంగా కూడా ఉండాలి ఈ రోజుల్లో అలా ఉంటేనే ముందుకు వెళ్ళ ముందుకు వెళ్ళ తన
అవును నాకు
ఆ కాపోతే అర్ధం చేసుకునే వాళ్ళు వస్తారు మనల్ళ అర్ధం చేసుకునే వాళ్ళు ఎక్కడో పుట్టి ట్టే ఉంటారు
అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు లే
వస్తారు వస్తారు ఏ ఎప్పుడికి వస్తారు ఏ